ఆ అదే ఇంక ఇస్తుందండి ఎవరండి
ఆ మేము కార్య యాప్ నుంచి కాల్ చేూస్తున్నాంమండి మీ దగ్గర ద్గ నుంచి కొంచెం ఈ సమాజానికి ఉపయోగ విషయం గు గురించి ఏమైనా మంచి చేడులు తెలుసుుకున్నాం అనేసి
సమాజంలో చాలా వరకు ఓ మంచిగాముంది అని అది కూడా మనము ఇప్పు మన చనీయంగా మారిందండి ఇప్పుడు స సమాజంలో మనము ఎంత మంచి ఉంటే అంత మంది మన దగ్గర ఉంటారు అండి ఇంకా సమాజంలో మించిన వాళ్ళు ఉంటారండి ఇప్పుడు సమాజం గురించి మాట్లాడుకు అంటే ఇప్పుడు ఇపో పొలిటికల్ అనేది ఒక సైన్స్ అండి పొలిటికల్ అనేది ఒక సబ్జెక్ట్ కదండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఎలక్ష ఎలక్షన్స్ వస్తాయి ఒక టూ ఇయర్స్ వరకుర్ ఎలక్షన్ చెయిినా కూడా మన ఫైవ్ ఇయర్స్ వరకు బాగా ఫయించచ్చు అంతేనా కదండి ఇప్పుడు అంతే అలా అంటప్పుడు ఇప్పుడు మనం ఏం చెయాలంటే మనం అన్ని చూసుుకొని అంటే ఇప్పుడు చెట్ చేమలు కింద మనం కూర్చున్నామా లేకుంటే అటు కూర్చున్నామా అనేది ప్రపంచానీకి వదిలేసినము ప్రపంచం అంటే ఏంటంటే అదొక దునియాలో నెంబర్ వన్ ప్లేస్ కదా అండి
అవునండి సో మీకు ఈ ప్రపంచంలో మంచోళ్ళు ఇష్టమా చెడువారి ఇష్టమా మా
ప్రపంచంలో మం చోలు అంటే ఎవరండి చుట్టూరు అంటే ఎవరండి అందరుూ మనుషులే కదండి అ అది మనం వేరు పెట్టుకున్న పేరు అది
మంచి చేసే వాళ్ళు మంచి వాళ్ళు అంటారు కదండి
అదే అండి ఇప్పుడు మంచోళ్ళు అంటే మనం ఏమ నృతిమ్మిడి రాసి పెెట్టిందా అని మీరు మంచూరు నర్ తమ్మిడి రాసి పెెట్టడే కదాండి విచ ఎవిరి వన్ నీ అలాంటప్పుడు మనం అతికింద ఉన్నెస్ ఇపుడు మంచూరు అంటే మంచోరే చెడ్డోరు అంటే చెడోరే ఇప్పుడు చెట్ డోన్ కింద మంచోరు మతుకుతర మంచోరు కింద చెడ్డోరు బతుకుతార అంటే తిరువదు కదా అండి అరే వెళ్ళొచ్చు కదండి స్ట్రెయిట్ గట్ల ఆ ఏం కదండి ఇప్పుడు అయినా వెళ్ళొచ్చు కదా ఇప్పుడు మన స్ట్రేట్ వెళ్ళినా ఏం కాదండి రైట్ వెళ్ళినా ఏం కాదండి అట్లా వెళ్ళి రావచ్చు కదండి ఇప్పుడు ఇక్ అంతే కదండి ఆ
సో ఇప్పుడు మీకు మీరు ఎక్కువ మంచి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారా అండి లేకపోతే చెడు చేేసే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా
నీవు నాకువడైతే నాకు మంచిగా ఉంటాయ మంచోడితోని చెడ్డగా ఉంటే చె వాళతోని కానీ ఇక్కడ ఒకటి క్యూర్ ఎక్స్ పెట్టు ఆయన టేకర్ ఎక్స్ పెట్టు అని ఒక కాన్సెప్ట్ ఉందండి ప్రపంచంల అలాంటి వాటితోని నేను మోల్ అవుతాన్ నే ఇపుడు టు అనేది ఆ సిమెట్రికు అనే పద్ధతి అండి సో అలాంటి టైం లో నేను ఉంటాను కదండి ఇపుడు ఎవరైతే మనకే కదండి
ఊ అయితే ఈమ కార్ మధ్యకాలంలో సేవ చేసే వాళ్లే ఈ లోకంలో ఎక్కువైపోయారు కదని సో మీరు ఒకవేళ పోలీసు అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారు
పోలీస్ అయితే నేను ఇప్పుడు ఎవరికి మంచోరకంటున్నారా చెడోరకుంటున్నారా అండి ఇప్పుడు మీరు
చెడు వారిక అంటున్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేట్స్ ఇవి అవి చాలా అరణ్యాలు అన్ని అవుతున్నాయి కదా సో వాటికి మీ రిసల్యూషన్ ఏమంటారు
రిసెల్యూషన్ విషయం ఏముందండి ఇప్పుడు మంచితనానికి మంచితనం చెడ్డుతనానికి చెడ్డుతనం అలాంటే అప్పుడు సమాజంల మనం బతికేది ఒక ఇద్దరి కోసం అండి అంటే అది ఇప్పుడు సమాజంల జరుగుతున్నాయి అని మీరు అన్నట్టే కానీ కాకపోతే ఏ ఏంజెద్దమనీ
వాటిని ఎలా ఆరికట్ట కలుగుతారు మరి మీరు
కట్టడానికి ఇదేమన్నా వింతన అండి అదేమన్నా చెరువు అండి కానీ కట్ మానవత్వంలో మానవత్వం టారని ఇప్పుడు సమాజంలో మానవత్వం అనేది చాలా తగ్గిపోయిందని ఆ తగ్గిపోయినప్పుడు ఏం చేసినామండీ మనం తగ్గిపోయింది ఏంది తగ్గిపోయింద కూడా ఆలోచించామ అండి మనం ఎందు తగ్గిపోతాంద అని కూడా ఆరోచించాం మనం అలాంటప్పుడు తగ్గిపోయింది గద దాని మనం తగ్గిపోయిందా అంటే తగ్గిపోయిందా అంటే తగ్గిపోలేదండి ఇప్పుడు సమాజంగా ఎంతో కరువు ప్రాంతాలు ఉన్నామండి ఇప్పుడు మనం సో ఇప్పుడు మా జ్ర మనము రెండో స్థానం రండమని చెండి ఇప్పుడు దనిహారనే నెంబర్ వన్ సీఎం ఎవరుంటే తెలంగాణ సీఎం అట అండి అంటే ఇప్పుడు సమాజంలో సమాజమే సమాజం అయిపోయిందండి ఇప్పుడు సో సమాజంలో మంచి టాపిక్ ఏంటంటే ఇప్పుడు అన్నం తిన్నామా ఉన్నామా అని అందరు అనుకుంటున్నారు కదండి ఇప్పుడు ఇది సమాజం బ్రో అంతేగాని అన్నం పెట్టేటోడు ఎవరు లేదండి ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా ఆకలి అతుందంటే టిపి కచ్చి అన్నం పెట్టెటోడ లేడు ఆకయితే పది పైస్ బయట ఏ మంటావ్ బ్రో అదే ఇంట్ల తీసుకచ్చి పెడితే తింటాం బగుటంద
సో ఈ కాలంలో ఉండి చెడు మాత్రమే ఉంది అంటారు
సర మాకు స్మ ఇడి కదాండి ఇప్పుడు మంచి స్థానం అయితేంచి తీసుకొస్తాం నంమరటడు ఈ కరముంది కాబట్టి పదురు పచ్చి బయలుేయమంటున్నారు అ అట్లా అండి ఇప్పుడు సమాజం నుంచి మనం ఎంత మాట్లాడుకుంటే అది వీరు కార మడింది
ఉ అవునండి
ఆ
సో సంవసరం గురించి మీకు చాలా బాగా తెలుస్తుంది కదండి
ఆ సమాజం గురించి అయిందండి ఇప్పుడు చెట్లు ఉన్నాయి చీమరు ఉన్నాయి అన్న ఉన్నాయి సమాజ జం గురించి తెరు తెసిన తిరుమణ వాళ్ళు ఎవరు ఉంటారు కదా అండి చెప్పండి మీరే సమాజం అంటేనే తెలిసిన వాళ్ళు
సో మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ప్రపంచంలో మీకు ఎక్కడ ప్రదేశం అంటే చాలా ఇష్టం మీకు విదేశాలంటే ఇష్టమా లేదా మీరున్న ప్లేస్ మీరున్న ఓకే అంటే విదేశాల ఇంకా విదేశాలు చాలా ఉంటాయి కదండి పూనే అలా అలా చాలా పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి సో అక్కడికి వెళ్ళాలని మీకేమైనా ఉంటదా
ఆ ఉంటది కదాండి ఇప్పుడు సమాజంలో పురాణ త పురాణ నకరమ పేశూయిపో ప్రాచీన కాలమైన ఫసెస్ ఉంటావ ప్రాచీన కాలంంలో ఫీషెస్ ఎలా ఉంటాయ అంటే బ సమాజంలో ఉంటుంటంటే అండి ఇప్పుడు సమాజంలో రెన్నతు ఇద్దర రకమైన మనుషులు ఉంటారండి ఒకరు మంచి తరం ఇష్టోడు ఇంకొకరు చెట్టుతరలి ఇష్టోలు అలాంటప్పుడు సమాజంలో మనకు ఆ ఎక్స్పెక్ట్ చేడి లైఫ్ ఏంటంటే వన్ అవర్ ఎక్స్పెక్టెడ్కుంటే రైఫ్ అంటే టూ అలాంట అప్పుడు ఎక్స్పట్ ఉన్నా లేకపోయినా వన్ టూ త్రీ ఫోర్ అన్నట్టు అలాంటే అప్పుడు మనం ఏం ఏం చేయలేం కదా అండి సో అలా అలాగ పోతేయాండి స మజమలో ఉ సమాజం అంటేనే ఇప్పుడు ప్రపంచంతో కూడిన వ్యవస్థ అనేది ఇక్కడ మనము ఒకటో రెండో ఉంటామండి ఆ ఒక ఒకట్ట రెండడురా ఇప్పుడు సమాజంలో కూడిన ప్రపంచంలో మనకు మూడున్నా సమాజంతో కూడిన ప్రపంచంలో ర లేకపోడిన రెండున్నా ఈ సమాజంలో ఏంటంటే వచ్చే మూడు నుంచి నాలుగు వరకి ఒకటి వచ్చే నగు నుంచి ఒకటి వరకి ఒకటి అంటప్పుడు మనకి సమాజంలో మనకు అన్నం పెట్టే ఎవరు అన్నం పెట్టండి లేదు ఎవరు అంటే ఎవరు చెప్పలేం కదండి మనం సో ఇంకా మంచి స్తనం అనేది ఏంటంటే ఒకటి మంచితనం అనేది లేకపోతే రెండు అలాంటప్పుడు మంచి స్ కూన ప్ర ప్రపంచంలో ఒక ఉంటే ఒక ఉంటరు మంచి స్ర కూ ప్రపంచంలో ఇద్దరు ఉంటారు అలాంటప్పుడు ఏం చేయలేం కదాండి ఈ సమాజంలో
అ సో ఏదైనా రొండు ఉంటాయన్నమాట ఏదైనా చేయికి కుడి ఉంటది విడమ ఉంటది అలానే ఈ సమాజంలో కూడా మంచి చెడులు కామన్
ఇంకా మనం అందుకే కదండి ఇప్పుడు మనం ఉగాది ఉగాది ప ఏంటంటే తీపు చుగరు పామా చేయమా అన్ని తీసుకుంటాం అంటే ఐదు రకాల ఐదు రకాలు తీసుకుంటాం కదా ండి ఐదు రక చేసుకున్నా ఫక్చర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చేప గడు పురుపు చేదు అలాంటి అలాంటి అలాంటప్పుడు సమాజ మన బతకేది ఒక సమాజంన్ని ప్రపంచంగా మారేది ఒక్కొక్కరు క్వశ్చన్ అలాంటప్పుడు సమాజమే మనం ప్రపంచంగా మారుతు కదడి
అవును
అట్లా అట్ చెప్పాయి
మీకు అబార్డ్ అంటే ఇస్తామా అండి విదేశాలు
అప్ బ్రాడ్ అంటే ఇష్టమ ఇష్టంను అంట
కానీ అక్కడ పాలిటిక్స్ వేరే ఉంటాయి అక్కడ మనం ఉండాలింటే చాలా కావాలి
అవును అవునవును చ ఎక్స్పెన్సస్ కూడిన చేసారని అప్డౌర్ అంటారు కదండి అలాంటప్పుడు సో ఎంతయినా మనం మంచి కోసమే అనుకోలి ఇప్పుడు మన ఇండియాలో ఉండేది కూడా ఒకక్కడి కోసం ఇంది ఇటి కోసం ఇరో కూడా మనం సంపాదించచ్చదండి
అవున మీరు చాలా బాగా విచారిస్తారండి
అది ఇప్పుడు ఇప్పతో పెట్న విద్య అనేండి అలాంటప్పుడు మనం సంపాదించడంలో తప్ప ఏ అంతే అండి చెప్పండి ఇనా
ఎక్కడైనా వ్యూ చాలా బాగుంటది కదండి
చూసి ఆశవాయించాలండి మన
అవునండి మనం చేయలేనప్పుడు చూసి ఆస్వాదించడమే మంచిది
ఆ చేయగనకుండా చేయొచ్చండి మనల్ని
అవునండి అబ్రాడ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు
ఉ అచ్చ సేఠ వెద వచ్చండి సేఠ కొన్ని అద్భుతమైన ప్రదేశాలు కనబడతాయి ఆహా అ అగే అలా చది
ఓకే అండి ఇంకా సో మీకైతే ఆల్మోస్ట్ అబ్రాడ్ గురించి చాలా మంచి రివ్యూ అయితే ఉంది హు
ఏవిస్ంటాయి అండి మనకు
సో అబ్రోడ్ లో జస్ట్ ఓన్లీ మ చెట్లు ఇలా ఏమి ఉండవు కదండి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు మాత్రమే ఉంటాయండి
ఆ అంతేలాదండి ఇప్పుడు చెట్లు చెట్లుడు ఏ చెట్లుడేమని ప్రదేశాలు ఎక్కడ ఉంటాయండి చెట్టు చెట్లతో కూడిన ప్రదేశాలే ఉంటాయి కదాండి.
అవునా
అబ్రాడ్ లో చెట్లు అని అంటాను కానీ అక్కడ బిల్డింగ్ కన్నా ఆ చెట్లు ఎక్కువ ఉంటాయిని ఎందుకంటే అక్కడ చలి బాగా పెడుతుందండి
ఉ. ఓకే అండి చాలా థ్యాంక్ యూ అండి మీరు మా కార్య యాప్ ఉపయోగించినందుకు మీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సమాజం గురించి చెప్పడమే నా పొడితే లక్షణం అండి
ఓకే ఓకే అండి.
ఓకే ఓకే